స
నమస్ారమ అండి ఎం స్
ఏం లేండి ఇప్పుడే కళాశాలకు వచ్చ ప్రష్ణ
అవునండి తిన్నారా అండి
అవున తిన్లని ఇ మీరుదిన్నారాణ
తెలేదండి ఎప్పుడు ముఖంగా ఆడుకున్నాంని
ఏమి ఆహా ఏం చేస్తారాండి మరి అందరు బాగున్నారా అమ్మ నానా ఇట్లా
బాగున్నారుడి అందరు బాగాన్నడి మీరు బాగున్నారంండి అమ్మ నాన్న ఇట్లాందరు
ఆ బానే ఉన్నామండి
హలో
ఆ బాగానే ఉన్నామండి
తగని అంది చాయ దాల
అద తాగలేద తాగలే అండి మేము మేము ఛాయ తాగామండి
ఆహో అవున్నా
అయినా ఇం ఇంకేం చేస్తారాండి మీరు అయినా మీకు మీరు మీకు పంది కూర అంట ఇస్తమేనా అండి మీకు పంది కూర అంటే ఇష్టం ఎనా అండి
అ చిత్తినమండి మేము పందించకోరా మీ తింటరా అండి నాకు ఇష్టం లేదండి పందికూర తినమండి మేము గొర్ర కూూర తింటామ అండి గొర్ర కూూర తింటామండి మేక కూూర తింటా
మాకు పందుకూర అంటే చనా మాకు పందిపుూర అంటే చాలా ఇష్టం అండి చానాఅంటే చానా ఇష్టం అది దాన్ని చూస్తేనే మాకు మొత్తం ఇ మంచిగా చాలా అంటే మంచిగా అనిపిస్తుంది అండి వాటిని చూస్తే
ఆ మీరు వండుతారంండి పందుకూర మరి
ఆ వండుతాం అందిడి పండకూరు వండుతాం ఆ పంది కొక్కల కూర వండుతాం ఎలుక కూూరలు వండుతాం బల్లి బల్లి కూరలు అంటే ఇంకా చాలా ఇష్టం ఇస్తమండి మాకు
అవునండి అవన్నీ ఎట్లా తింటారుండి
ఎట్లా అంటే ఇట్లా మేము ఎట్లా ఫ్రై చేసి తీసుకొని నూనెలో ఫ్రై చేసుకొని తింటామండి నేను అలా ఫ్రై చేసుకోని అంటే చాలా అంటే చాలా బా చాలా అంటే చాలా బాగుంటుందండి ఐఎస్ఎల్
అవునండి మేముేమ మేకకూర తింటామండి గొర్ర కూూర తింటామండి కోడి తింట మీకు తెలుసా అండి అడువి కోడి అనేది తెలుసా అండి అది కూడా తింటామండి మేము
మేము అదే అడిగి పంది తింటామండి మేము అడిగి పంది అంటే ఇక మాకు మొత్తం ఇ పిచ్చి పిచ్చి ప్రాణం అండేది అంటే అడిగి అడిగిపోయింది అంటే దాన్ని కోసుకొని దాని దాని రక్తం దాగుతాం మేము దాన్ని మంచి మంచి చేస్తామ అండి దాన్ని దాన్ని ఫ్రై చేసుకుంట ఒట్టిగా ఒట్టి తునుకలు అంటే ఎండ పెెట్టుకొని తింటాం అంతా మస్తు ఉంటుందండి అది అసలు
మీరే వండుతారండి అండి ఇంట్లో వాళ్ళు వండుతారా అండి
మేమే వండుకుంటా అండి ఇంట్ల వాళ్ళకి ఇంట్ల వాళ్ళకి కద అంటే నచ్చ అంటే ఇష్టం ఉండదండి నేనే వండుకని నేనే తింటాండి అది అది మళ్ళీ ఒక కేజీ ఐదు వందల రూపాయలు ఉంటుందండి అసార్ అది
అవునా అండి ఎంత రేటు ఉంటుందంీ
ఆ అవునండి అంత రేట్ ఉంటంది అంత మ అంత టేస్ట్ కూడా ఉంటుందండి చాలా అంటే చాలా మంచిగా ఉంటుందిండి టేస్ట్ కూడా
ఆహ
ఆ
ఏ రో మేము బావి్ దగ్గరిక వెళ్తున్నాం తినమండి మేము ఈ రోజు బాయ్ దగ్గరికి వెళ్తున్నామ అండి మా తాతయ్య రమ్మందాడండి మే వెళ్ళి తండవడిడింద అదేంటిది ఎడ్లుంటాయి తెలుస అండి ఎడ్లంటే
కానీ రెండు తెల్లగా ఉంటాయి గవే కదండి
ఆ అవునండి వాటి కంటా సొప్ప కొయాలట అండి ఇగో మాక్క వెళ్తుందండి
ఆహా అదే మీకు పెళ్ళ అయిందా అండి
కాందండి
అవుంద అంటే మీ ఆయన అరేంజ్ చేస్తా సరండి
తీసుకుంటాండి గ
అ ఆహా మియక్క యవ్వారేంజేస్తాంది మి అక్కయ్యేగ. కి జాబుందా ఏమన్న అంటె ప్రభుత్య ఉద్యోగం ఇట్ల ఇలాంటివి.
ఇప్పుడ్ ట్రై చేస్తుందండి ఇంగ. ఒక్కొక్కట్టు త్రీ మంత్స్లొ. తదండి ఆమాయ్కి మా అక్కక్ గూడా.
ఔనా అండి. అ ఆహ మితా మీ నాన్న వారికి. నా ఇప్పుడు అందరు పొలంకాడికెళ్తారా అండి.
ఆ పొలం దగ్గరికెళ్తరండి పొలం దగ్గరికెళ్ళి పన్జేషి ఎండక్. త్యామ్ గదండి ల కిడ్సొస్తారండి. ఎండ చానా కొడ్తది గదండీ. పండ్ జేయలేరండి ఎండల అందుకనేషే మేమ్ ఉమ్ అందుకే మధ్యానమూ వస్తరండి.
ఆహా మంచిగ ది. పన్ జేస్కోండిగేమన్న ఎండకాలమిట్ల పని అంటే కష్టం గదండి.
అ ఔనండి కష్టం అండి పన్ జేయడం మీకాడ వాతావరణం ఎట్లుందండి.
మాకాడ వాతావరణం చల్లగుందండి ఇవాల చాలా చల్లగుందండి ఇవాళ. చల్లగ ఉందండి ఇయాల అసలు.
ఉహూ ఔనండి వర్షాల్ పడె అవకాశాలున్నాయ అండి వర్షాల్ పడే అవకాశాలున్నయ అండి.
ఇవాళ లెవ్వండి ఇవాళ లెవ్వ లెవ్వాల అండె మెరి వాతావరణం అట్ల లేదండి మొత్తం. లెవ్వండి ఇవాలా లెవ్వటెప్పుడు మొన్న ఒక్క రోజు ఒక్క రోజు వర్షం పడి పోయ్యిందండి.
ఉహూ ఔనా అండి.
ఆ ఔనియ్యాలా మన కళాశాలలేమో పోర్ క కళాశాలలేమో పోటీవ అ అదున్నట్టుంగి అందుకనే. అందరు చాలా డ్యాన్స్ బాగేస్. తున్నారు.
మీర్ పా ఏంటి మీరదులో పాలు పంచుకుంట్రా అండి డ్యాన్స్ గిట్లేస్తరా అండి మీరు.
అ మేమేమెయ్యమండ. త మకలాంటి అలవాట్ లేదండి.
ఉమ్ ఒచ్చా అండి మీక్ డ్యాన్స్.
అంట రాదా రండ మాకు అలాండి డ్యాన్సులు కావండి
డిజ డిజై ముందటేస్తారాండి పెళ్ళిళ్ళకి అటు ఇటు
ఆ ఏస్తామండి అయినా మీకు ఒకటి చెప్పాల అనుకున్నా ఆ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖ ఇరవై ఎనిమిది తారీఖు మా స్నేహిరాలీ పెళ్ళండి
అవునా అండి
ఆ అంటే మేం పిలవందే ఎట్లా వస్తారండీ మీరు
ఇంక మీరు చెప్పిర్రు కదండి ఇంకా వస్తామండి ఆహా
ఇప్పటి నుంచే మేము అన్ని బట్టలు ఇట్ల ఇవన్న కొను కుంటున్నాం అండి ఇక అంత రెడీ చేసుకుంటున్నాం మన స్నేహితురాలు పెళ్లికి ఆల్రెడీ అన్ని ఆల్రెడీ అన్ని ప ఆ ఇక మా స్నేహితురాలి పెళ్లికి మొత్తం మేమె చూసుకుంటుంది కుంటాం అండి అంతా మేమే చసుకుంటున్నాం స్నేహితురాలు పెళ్లికి అందరికి మనిషికి బట్టలు కొనిచ్చింది అ రెండు రెండు జాతలు రెండు జాతాలు బట్టలు కొనిచ్చింది మనిషికిి రెండు వేలు రెండు వేలు ఇచ్చిందండి దా దావత్ చేసుకుందామంటే
అ
ఆ స్నేహితురలా అంటే చాలా మాకు చాలా అంటే చాలా ఇష్టం అండి సో అందుకని మేము ఆ అందుకేమ స్నేహితురాలు వెళ్ళి మిమల్ని పిలిస్తే మీరు వస్తార అండి ఖచ్చితంగా
వస్తామండి నేనున్న మా అక్క వస్తామండి
హలో
పక్కా వస్తాము తక్కువ కదండి ఆ రోజు కూడా మాకు ఏం లేదంటే మేము వస్తామండి
రండి మీరు తప్పనిసరిగా మిమ్మల్ని పిలుస్తాం అండి మిమ్మల్ని తప్పనిసరిగా మిమ్మల్ని పిలుస్తాం మీరు రావాల్సి
ఆ వస్తామండి మేము కూడా వస్తామండి
ఆ
ఆ వస్తాండి మేము వస్తాం మా అక్క పాట ఆడుతుందండి ఈగో పాట పాడే వారికి మా ఇంటి కుక్కడ చాలా కుక్కలు ఉంటాయి అండి అవి వెంమటే ఉరుకుతున్నాయిండి అసలు ఆ పాటినకముందే
అంటే అ చెండాలంగా వాడంది కావచ్చా అండి అందుకేలా దొరుకుతాయి
అవునండి ఒక్కకుక్క కడ లేదండి పడుకున్న కుక్క కడా ఉరికిందండి
అంత చెండాలంగా పాట వాడింద అయితే మీక ఆ ఎందుకండి మీ అక్కే పాడ వాడదా ప్పుడు అంటే పాడక పాడ పాడక పాడక కసారి వాడితే కట్నే ఉంటదడిది
అ గట్ల ఉంటదండి ఇగ కాక్పొ ఇ మేం బారించాలండి ఇగ అందంగా అట్టి బరించాలండి
పోది కదా అండి బర
ఆ
హ
ఎం చేస్సన్నారండింకా
ఏమనండి ఎప్పుడే కళాశాల కాలేజ్ క్లాస్ కి పోతున్నామండి ఒక మ రూమ్ కి పోతున్నామండి
ఎన్ని గంట్లకు అయిపోతుందండి మీ కళాశాల
కళాశాల ఇ నాలుగుఘంటలా కా పతుడి సడ
మీరు నాలుగు గంటలకి అయిపోతే మళ్ళీ మధ్య నం మనం ఎప్పుడు తింటారుండి ఇప్పుడు మీరు కూడా ఇప్పుడ్ కూడా ది
ఆ మధ్యాహ్నమ్ మళ్ళా మ మధ్యాహ్నం వెళ్తామండి మధ్యాహ్నం వెళ్ళి తిని మళ్ళొస్తామండి కళాశాలకి
హవునాండి
నండి
ఏంకూరొండుకున్నన్నారుండి పందికూరు నేనా అండి ఇయ్యాలగ్ సర్
ఆ
చేయలేదండి భోజనం మేము కూడా చేయ్యాలండి మా అక్కకి కూడా కావాలటండి తేండి
సరే అండి మరి నీ కళాశాలాకు వెళ్తాను